బాబు
హలా హలా
ఇన్ రావట్లేదానే
ఇనొత్తలే హలో
హలో
ఆ
హలో
హలో
నా వాయిస్ నీకు ఇంట్రత్తదా నీ వాయిస్ ఇనత్తానా
హలో ఆ చెప్పండి
ఏం చేస్
ఏముందండి ఏం లేదు మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీ మాకు తినణం ప పెళ్ళిలా
అవునా ఏం కరీయండి
మాది మటన్ కర్రీ
ఆహా
ఏరు మీ పాప తిన్నరా
ఇప్పుడే
పాపెం జేస్
పడుకుందండి
బాగుంద మీ పాప
ఆ మంచిగానే ఉందండి
పెళ్ళికి రాలేదు ఏంటండి మరి మీరు
ఏదండి
పెళ్ళికి రాలేదు ఏందండి మీరు
మాకు కొంచెం పని ఉందండి అందుకే రాలేదు
బర్డే మా పాప మీ పాపకి ఎవరోస్తరండి
అందరు రాకుండా ఉన్నారు కదండి మాకంటే మేమంటే చిన్న పిల్లలం మాకు చిన్న పాప ఉంది అందుకే రాలేదు
చిన్న పాపన్ నేస్కొని గుడా రావల్ ఆరోజు
మొన్న రొండు పెళ్ళిళ్ళకెళ్తేనే పాపకు ఫీవర్ వచ్చినట్టు అయిందండి అందుకే రాలేదు
మీ పిల్లని మాకిస్తరా
ఏమోయి చూడాలండి
తిన్నార అన్నం
ఆ తిన్నామండి
ఏం కుర్రొండిర్రు
ఏం చేస్తున్నారు మీరు
ఏం లేదు మా పొలాల పని ఇంటి దగ్గర ఉండడం ఇదే పని మాకేం పని
ఆహా మీ అబ్బాయి ఏం చేస్తుండు అండి
మా అబ్బాయి స్కూల్ కి ఎళ్తున్నాడు
ఆహా
స్కూల్ కి ఎళ్ళి ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని మీ లాంటి పిల్లల్ని ఆడు తీసరండి
ఆహా ఇంకా చెప్పనండి పని తీరిందా అండి ఆహా అవునండి మాట్లాడతారు ఏమోనని ఫోన్ చేసినము అండి మీకోసం ఒక టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ అట్లా కొంచెం ఒక టెన్ మినిట్స్ ఏవో మాట్లాడరాదండి